హలో హాయ్ హాయ్
హాయ్ అండి
ఏం చేస్తున్నా అండి
లేదండి మీర ఎక్కడండి ఉండేది విలేజ్ ఆ టౌనా సిటీ ఆ యా ఓకే ఎలా ఉంటుందండి అట్ సైడ్ సిటీ కల్చర్
బాగుంటాదండి అన్ని బాగుంటాయి సిటీలో
అంటే లైక్ ఎలా
మేడం
అంటే ఎలా అండి సిటీ కల్చర్ అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా ఉం
బాగుంటది మేడం సైడ్ అన్ని అన్ని ఉంటే సిటీలో ఏం ఉంటాయి మేడం అన్ని షాపింగ్లు హా ఇవే షాపులు అవి బాగుంటాయి మేడం మీ
హా
మేడం
ఆ ఉమ్ మేము ఉన్నది విలేజ్ లో కాబట్టి అండ్ సిటీ లో కూడా పెరిగాను చదివాను కాబట్టి టి సో విలేజ్ అంటే ఉండడానికి కొన్ని రోజులు ఉండడానికి అండ్
అ
బాగుంటది బట్ మనకు కల్చర్ పరంగా విలేజ్ లో బాగుంటది కల్చర్ అంటే ట్రెడిషనల్ అలా ఉంటది కదా అండ్ బంధుత్వాలు అవన్ని కావాలనుకుంటే లేకపోతే దానికి విలేజ్ బాగుంటది ఇప్పుడు సిటీ అంటే అంటే మనకు ఏమన్నా జాబ్స్ చేయడానికి ఐ మీన్ ఏమన్నా సెటీల్ అవ్వడానికి సో వాటికి సో వాటికి మనం మనకు సిటీకి వెళ్ళి అక్కడ కల్చర్ కూడా బాగానే ఉండేది ట్రెండింగ్ కల్చర్ ఉంటది అండ్ ఆపార్చునిటీస్ జాబ్ ఆపర్చునిటీస్ గానీ లేకపోతే స్టడీ పరంగా అక్కడ కాలేజెస్ స్కూల్స్ ఎక్కువ ఉంటది కాబట్టి సో అక్కడ అన్ని అవైలబుల్ లో ఉంటది ఎవ్రీథింగ్ ప్రతిది అవైలబుల్ ఉంటది సిటీ సో అదొక రీజన్ నో విలేజ్ లో ఏంటంటే అన్ని లిమిటే లిమిటెడ్ ఉంటాయి కదా అలా అని చెప్పేసి ఇక్కడ కాదు అని నేను చెప్పను కొంచెం సిటీతో పోలిస్తే ఇక్కడ విలేజ్ లో కొంచెం ఫ్రెష్ కాగాలనేది ఉంట మరీ ఫ్రెష్ చె చెప్పను ఇక ఇప్పుడు కూడా వెహికల్స్ ఇగన్ని ఎక్కువ అవుతున్నాయి అండస్ సో దాని వల్ల ఇక్కడ కూడా పొల్యూషన్ అనేది స్టార్ట్ అయింది సిటీలో కాట్ థర్టీ పర్సెంట్ పొల్యూషన్ ఉంటే ఇప్పుడు ఒక టెన్ పర్సంట్ పొల్యూషన్ ఉంటది టెన్ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ పొల్యూషన్ సో అలా ఉంటది అండ్ వాతావరణం కూడా కొంచెం కొంచెం బాగుంటది వాతావరణం ఇది కూడా బానే ఉంటుది అండ్ మనకు ఏమైనా కావాలి లైక్ మెడికల్ మెడికల్ నీడింగ్స్ గానీ లేకపోతే కావాలన్నా కూడా మనం సిటీకి వెళ్లే కొనుం ఎందుకంటే ఇక్కడ విలేజేస్ లో విలేజెస్ లో దొరకవు కాబట్టి అండ్ అక్కడ ఆపర్చునిటీస్ బానే ఉంటాయి అన్ని బానే ఉంటాయి ఇంక ఫిఫ్టీ ఫిఫ్టీ అండి మనకు వెకేషన్ కి విలేజ్ ఇప్పుడు సెట్ టిల్ అవ్వాలి ఇప్పుడు ఈ జనరేషన్ ప్రకారం సిటీలో ఉంటేనే కొంచెం డబ్బులు ఎక్కువ సంపాదిస్తాం మంచిగా ఉంటామనే థాట్ ఉంది అందరికి సో కాబట్టి అక్కడ బతకడానికి సెటిల్ సెటిల్ అవ్వడానికి సెటిల్ ఎవ్రీథింగ్ అన్నిీ దొరుకుతాయి కదా
మేడం ఇప్పుడు మీరు ఏమైనా చెట్లు ఇట్లా పెట్టుకుంటారా మేడం ఏ వ్యవసాయం ఉందా మేడం మీకు ఏమైనా
చెట్లా అంతా యా మా మాఇంటి ముందు వా కిలో మా కొన్ని మిరపనాలు ఇష్టం అండి ఆల్రెడీ ఉన్నాయి అండ్ ఒక పనస చెట్టుంది ఒక బత్తాయి చెట్టు ఉంది. ఒక నిమ్మ చెట్టు ఉంది. సపోటా చెట్టు ఉంది. అండ్ టమాటాలు ఉన్నాయి. పుదీన ఇంకా వంకాయలు ఇది ఏమంటారు చిక్కుడుకాయల చిక్కుడుకాయలది మల్లె పువ్వు చెట్టు, బంతిపుూలు మొన్నటి వరకు ఉండే ఇప్పుడు అయ అవి మొత్తం ఎండిపోయాయి కన్ కనకంబరాలు సో ఇలాంటి చెట్లు అయితే ఉన్నాయండి ప్రజెంట్ మందారమ్
జ
అండ్ గోరింటాకు చెట్టు కూడా ఉంది బత్తాయి కాదు అది లైక్ ఆర్ ఏమంటారు సంత్రాలు అంటారు అనుకుంటా మోసంవి యాక్చులీ మా మాగాని ఈ ఒక్క టూ ఇయర్స్ కాయలేదండి ఆ చెట్టుకి ఆ చెట్టుకి టూ ఇయర్స్ కాయలేదు ఇప్పుడే కాస్తున్నాయి లైట్ చిన్న చిన్నగా ఒక కాస్తున్నాయి ఇప్పుడే ఏమంటరు చిన్న చిన్న కాయలు అయితున్నాయి
ఇప్పుడు మల్లె పూలు వస్తాయి మేడం మీరు
ఆ వస్తున్నాయి ఆహా నాకు రాదండి
ఎవరైనా వచ్చేటప్పుడు య అమ్ముతారా మేడం
ఇప్పుడు విలేజెస్ లో ఎవరు అమ్ముతున్నారండి అప్పట్లో అంటే మా చిన్నప్పుడు అందరి ఏమీ అనుకోకు చెట్టుకి ఓ బోల్లెడ్ మల్లెపూలు కాసి అప్పుడు ఒక గ్లాస్ టూ రూపీస్ అను ఫైవ్ రుపీస్ అనా అలా ఆమెటోలం
ఏమో మే హౌ అ ఇప్పుడు మిర మిరపకాయ తోట లాగా పెట్టు కున్నారుమేడం మిరపకాయ
అహ అహా చిన్నది చిన్నది మాకున్న ప్లేస్ లో ఒక చిన్నది అంతే అండ్ మాకు ల్యాండ్ కూడా ఉంది కాబట్టి పంటలు కూడా ఎస్తాం అండి అంటే ఇటు సైడ్ మా సైడ్ ఎక్కువ వరి పండి ఇస్తాం మొక్కజొన్న మిర్చి అండ్ పత్తి ఇలా ఈ నాలుగు రకలు ఎక్కువ పండిస్తాము
మీ వరి పలం పండించినప్పుడు ఎంత వస్తది
అది అంత నాకు తెలియదు అండి ఒడ్లా మేమి ఏమో అదంతా నాకు తెలీదు కాకపోతే ఓకే బానే పండుతుంది ఎందుకంటే ఇప్పుడు అన్ని పెస్టిసైడ్స్ మందులు అవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి ఓకే పర్లేదు మందులు తోని కాపు గానీ అది వేదగడం గాని సో ఇప్పుడు అన్నీ ఆ లైక్ ఆర్టిఫిషియల్ అయిపోయినాం కాబట్టి సో ఓకే పర్లేదు బానే పండుతాది
మీయా ఇప్పుడు మీ మీకు విలేజ్ గీతా విలేజ్ లో ఎప్పుడైన ట్రై చేస్తే
ఆ ఉన్నారు మేడం
సో దానికి ఐ మీన్ విలేజ్ కి టౌన్ సిటీకి ఏమన్నా డిఫరెన్సెస్ ఏమన్నా
చాలా దూరం ఉంటది మేడం అది టౌన్స్ చాలా దూరం ఉంటది మనకి ఇక్కడ
టౌన్స్ ఆ విలేజ్ కి సిటీ దూరమంటారా
ఆ విలేజ్కి చాలా దూరం ఉంటుంది హలో మేడం
చెప్పండండి డిఫరెన్సెస్ ఏమైనా చెప్తారా సిటీకి మీరు ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేసింది మీ ఓట్స్ లో చెప్పండిండి
మా మేమో సిటీ లో ఉండేది ఏమింటాం మేడం జాబ్ కోసం అప్లై చేయడం ట్రై చేయడం మా ప్రయత్నం మా పిల్లలకు స్టడీ మంచి స్కూల్ పంపీయడం స్కూల్ మంచిగా స్కూలు ఉందా లేదా సిటీ లో చూ చూసి పంపీయడం అలా అలా అలా ట్రై చేస్తూ ఉంటాం
హ్మ్ హు ఓకే
మ్మ్ మేడం మీరు ఇంకా ఏమైనా ట్రై చేస్తున్నారా మేడం
ఎంటిది
దేని గురించి జాబ్ గురించి ఏమైనా సిటీలో రావడానికి ఏనా
సిటీ లో రావడానికని కాదండి మోస్ట్లీ ఇప్పుడు అందరికి జాబ్ నీడెడ్ అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏదో చిన్న కంపెనీలో అయినా అందరికి ఇప్పుడు మనీ అనేది అవసరం సో నీడింగ్స్ కావాలి కదా నీడింగ్స్ అంటే మనకు తిన్నా ననికి ఇప్పుడు తినాలంటే ఎన్ని వసూలు కొనుక్కోవాలి ఒక రోజుకి సో అలా మనకు నీడి నీడింగ్స్ కావాలి కాబట్టి క్లాత్స్ ఇస్ మినిమమ్ ఇప్పుడు క్లాత్స్ అనే కాదు మనకు ఒక ఇల్లుంటే దానికి కావాల్సిన సరు స్లు లేకపోతే చూసుకోవడానికి అన్ని మనకు మనీ కావాలి కాబట్టి సో జాబ్ ఇస్ నీడెడ్ ఇప్పుడు అమౌంట్ పైసలు అనేవి మనమే మన కష్టపడి తెలియకపోతే కూలి పని పోతే అ అలానే వస్తుంది కాబట్టి సో కు చదువుకోని వాళ్ళు ఇలా కూలి పనులు అక్కడ ఇక్కడ చేసుకుంటారు కాబట్టి సో వాళ్ళకి అలా పోతాయి మనం చదువుకున్నాం కాబట్టి ఎండలో పని చేయలేకపోతే సో మనకి ఏంటంటే ఆ మన చిన్న జాబ్ అయినా చాలు మనం నీడలో సంపాదించాలి కూర్చొని సంపాదించాలి లి మనకేంటంటే మెంటల్ మెంటల్గా మనం అన్ని ప్రిపేర్ అవ్వాలి అంటే చదువుకున్న వాళ్ళందరం ఇలా మెల్ టల్లి నే మెంటల్లీ గానే పని చేస్తారు కదా ఫిజికల్ గా తక్కువ మెంటల్గా ఎక్కువ అండ్ ఇంగ ఊర్లో పల్లెటూర్లలో ఉండే వాళ్ళు ఫిజికల్ గా ఎక్కువ పని చేస్తారు మెంటల్ గా తక్కువ పని చేస్తారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆ ఫిఫ్టీ కాదు సిక్స్ టీ ఏయిటిన్ సిక్టీ సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ ఊర్లో ఉన్న వాళ్ళే లైక్ మేధావులు బ్రిలియంట్ అంటారు బ్రిలియయంట్ యా బ్రిలియంట్ ఎందుకంటే మనం బ్రయిన్ వర్క్ చేసి చేసి చేసి సమ్ టైమ్స్ అంటే సమ్ మెమోరీ లాస్ అంటే సిటీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ తొందరగా వర్క్ వర్క్ చేసి వర్క్ ప్రే షర్ వల్ల స్ట్రెస్ వల్ల నే వర్కే కాదు ఇప్పుడు ఇంట్లో కొన్ని కొన్ని పరిస్థిల వల్ల సో అలా స్ట్రెస్ గ ఫీల్ అయ్యి ప్రెజర్ ఫీల్ అయ్యి ఆ మ్మ్ ఆరోగ్యం అనేది దెబ్బతింటది అనమాట అంటే ల్యాక్ ఆఫ్ స్లీపు ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే తక్కువ పడుకోవడం ఎక్కువ గంటలు పడుకోవడం సో అలా కూడా జరుగుతా ఉంటది ఇప్పుడు సిటీస్ లో ఎక్కువ జాబ్స్ చేస్తారు కాబట్టి సో జాబ్ ల దగ్గర ఉన్నా అవని ఆలోచించుకుంటా సో ఇలా కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయి సిటీ లో ఉండే వాళ్ళకి సో మీరు జాబ్ చేస్తారా అండి హౌస్ వైఫ్ ఏనా
ఆ నేను జాబ్ క అప్లై స్టడీ ఇంటర్ చేసినా మేడం నేను యా జాబ్ కు ట్రై చేస్తున్నా చే
ఎన్ని ఇయర్స్ అయిపోయిందండి మీ టెన్త్ అయిపోయి ఇంటర్ అయిపోయి
ఇంటర్ అయిపోయి మ్మ్ ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితుంది మ్యామ్
ఓమై గాడ్ అన్ని ఇయర్స్ అంటే ఇప్పుడు జాబ్ రావడం కష్టమే కదండి ఎందుకండి
అవును మేడం జాబు రావడం కాకుండా హౌస్ వైఫ్గానే ఇంట్లోనే ఉంటున్నా మేడం
చెప్పాలా ఇప్పుడున్న జనరేషన్ లో అండ్ థర్టీ ఫైవ్ థర్టీ ఏజ వా వ వరకి జాబ్ ఆపర్చునిటీస్ అ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ తన్ గౌట ప్రైవేట్ కూడా సేమ్ ఇలానే తయారవుతాం సో మీకు మీకు ఈజీ వే లో కావాలంటే మీరు చూసుకొని చేసుకోవాలన్నమాట చిన్నవి ఏదన్నా
ఏదైనా మార్కెంగ్ టింగ్ మార్కెటింగ్ లాగా నా చూసుకుందాం అని
అది అది మీ ఇష్టం అండి ఓకే అండి మరి
మ్మ్ మ్మ్ ఓకే బాయ్